దిస్తున్నార
ఆ ఏం లేదు వట్టిగానే కూచున్నా
హ్మ్ తిన్నావా లేదా మరి
తిన్నా ఖాళీగానే ఉన్నా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఈ పాతా డబ్బాలో నార్మల్గా వెతుకుతున్నాను వెతుకుతుంటే ఒక రేడియో దొరికిందిరా
కొన్ని మట్టి బొమ్మలు కూడా కనిపించాయి అవి చూసాక మన చిన్ననాటి రోజులు ఆ పాత్ తకాలపు వస్తువులు ఎంత బాగుండేవో కదా అనిపించింది
ఆ అవునవును రేడియోను అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు ప్రతి ఇంట్ ట్లో ఉదయాన్నే రేడియోలో వచ్చే వార్తలు పాత పాటలు వింటునే కదా అందరు లేచెటోళ్ళు ఇగ ఇప్పుడైతే మొత్తం కాలం మారిపోయింది కాబట్టి కళ్ళు తెరిస్తే చే స్మార్ట్ ఫోన్లు పట్ కొంటున్నారు ఆ పాతకాల ప్రశాంతత ఇప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తలేదు కదా
నిజమే రా అప్పట్లో ఫోన్లు లేవు కాబట్ ట్టి మనుషుల మధ్య బంధాలు ప్రేమభిమానాలు చాలా ఎక్కువగా ఉండేవి సాయంత్రం అయితే చాలు ఊర్లోని పిల్లలంతా కలిసి వామున గుండలు గోలీలు కబడ్డీ లాంటి ఆటలు ఆడేవాళ్ళు ఇప్పుడేమో పిల్లలంతా ఇంట్లోనే కూర్చొని వీడియో గేమ్లు ఆడుతున్నారు
కరెక్ట్ ఆ రోజుల్లో మన పెద్దవాళ్ళు రాత్రి భోజనం అయ్యాక ఇళ్ళ ముందు అరుగులు లేద్ ద మంచాలేసుకోని చల్లటి వెన్నోళ్ల్లో కూర్చొని ఊరిముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు రామాయణం భారతం లాంటి కథలు చెప్పేవాళ్ళు ఆ జ్ఞాపకాలు తలుచుకుంటేనే మనసు ఎంత హ్యాపీగుందో
అవును అప్పట్లో మన పల్లెటూళ్లో ఇల్లన్ని మట్టిగోడలతో పెంకుటిళ్లతో ఉండేవి వేసవి కాలం కూడా చాలా చల్లగా ఉండేవి కదా ఇప్పుడు చూస్తే ఊరంతా కాంక్రీట్ బిల్డింగ్లు అయిపోయి ఎ సీ లు పెట్టించుకున్న ఆ ఇంట్లో వచ్చినచి చల్ల దనం హాయి రావడం లేదు
నిజం వస్తువులనే కాదు మన సాంప్రదాయ రుచులు కూడా మారిపోయాయి అప్పట్లో మట్టి కుండలో నీళ్లు తాగేటోళ్ళం ఆ నీళ్ళ కుండే మట్టి వాసనా మరియు అచ్ చల్లదనం అమృతం లెక్క అనిపించేటి జొన్న రొట్టెలు తినేటోలం చద్దనం రావి ము ద్ద ఇవన్నీ తినేటోల్లం మన తాతయ్యలు కూడా అవే తిన్నారు కాబట్టే బలంగా ఏం రోగాలు లేకుండా వందేళ్లు బతికిరు
అవున్డ్రా ఇప్పుడు మా అన్నం తినేదంటే కెమికల్స్ ఫుడ్ అయిపోయింది అసలు పెళ్ కాకముందే మనం ఈ పాతకాలం రోజులు మిస్ అవుతున్నామంటే మనకు తర్వాత తరం వాళ్ళకి ఈ పాత సంస్కృతులు వస్తువుల గురించి అసలు తెలియకుండా పోతుందేమో అనేసి భయం ఏస్తుంది
హ్మ్మ్ కరెక్ట్ పాయింట్ చెప్పినవ్ అందుకే నేను ఒక ఆలోచన చేస్తున్నా మన ఊర్లో ఎవరి ఈ ఇళ్లలో అయిన ఉపయోగించకుండా పడి ఉన్న పాతకాలపు వస్తువులు ఉంటాయి కదా క్హ్ అంటే ఈ రాగి పాత్రలు రోలు రోకలి తాళ పత్రాలు పాతా కాయిన్స్ ఉంటాయి కదా అట్లాంటివన్నీ సేకరించి ఇద్దరం కలిసి ఒక చిన్నా పల్లెటూరు మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటది
అబ్బా ఎంత మంచి ఐడియా చెప్పావ్రా దీని వల్ల మన జ్ఞా పాత జ్ఞాపకాలు మళ్ళీ బ్రతుకుతాయి మన ఊరి పిల్లలకు కూడా మన పూరి కుల జీవన విధానం గురించి తెలుస్తుంది
అవును అయితే మనం రేపటి నుండే ఊర్లోని పెద్దవాళ్ళ అందరినీ కలిసి వాళ్ళ దగ్గర ఏమైనా పాత వస్తువులు ఉన్నాయేమో అడిగి సేకరిద్దాం అట్లనే వాళ్ళకి తెలిసిన పాతకథలు కూడా బాగుంటాయి కదా అవన్నీ డైరీలో రాసి పెడదాం
ఖచ్చితంగా ఈ ప్లాన్ వింటుంటే నాకు చాలా అండ్ ఎక్సైటివ్గా ఉందిరా రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను ఇద్దరం కలిసి స్టార్ట్ చేసేద్దాం వర్క్
ఉమ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు మ్యూజియం అనేసరికి నాకొ ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది మన చిన్నప్పుడు తాతయ్య వాళ్ళ ఇంట్లో ఈ రోలురోకలి ఉండేటివి కదా పండుగ వస్తే చాలు ఊళ్ళో ఉన్న ఆడోళ్ళ అందరు కలిసి అక్కడికి వచ్చి పిండి వంటల కోసం దంచేటోళ్ళు కదా అప్పుడు వాళ్ళ పాటలు మాడేటోలు అవి గుర్తున్నాయా నీకు
అబ్బా ఎంత మంచిగా గుర్తు చేసావురా ఆ దంపడు పాటలు ఆ వలస పాటలు వింటుంటే ఎంత బాగుండేవో కదా ఇప్పుడంతా అంద ఇండ్లల్లో కూడా మిక్సీలు అలా గ్రైండర్లు వచ్చేసాయి బటన్ నొక్కగానే పనులన్నీ అయిపోతున్నాయి కానీ ఆ రోజుల్లో అందరు కలిసికట్టుగా పనులు చేసుకుంటూ పంచుకునే ఆ నవ్వులు ఆ సంతోషాలు మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నా
అవునవును మిషిన్లు వచ్చినాక మనుషులకు మంచిగా పని తగ్గింద దానికి సంతోషపడుతున్నారు గాని బంధాలు కూడా అట్లనే మిషన్ల లెక్క మారిపోయినాయి కదా అప్పట్లోనైయితే ఊర్లో ఎవరిదైనా పెళ్ళ లేదా పండుగ వచ్చిందంటే ఊళ్ళ అందరు వచ్చి పందిరేసే వాళ్ళు లు వంటల నుండి అన్ని పనులు కలిసే చేసేటోళ్ళు ఇప్పుడేమో అన్ని ఫంక్షనల్ అంటున్నారు క్యాటరింగ్ అంటున్నారు డబ్బులు ఇచ్చేస్తున్నారు పని అయిపోతుంది కానీ ఒకప్పుడున్న ఆత్మీయత మాత్రం ఎక్కడ కనిపించట్లేదు
నిజంగా వస్తువులే కాదు మన సాంప్రదాయ వైద్యం కూడా మనం చాలా మిస్ అవుతున్నాం మన చిన్నప్పుడు కొంచెం దెబ్బ తగిలినా జలుబు చేసిన హాస్పిటల్ పరిగెత్తే వాళ్ళం కాదు. అమ్మమ్మ వంటింట్లో ఉండే పసుపు, ఆ అల్లము, తులసాకులు అంటూ వాటితోనే తగ్గించేవాళ్ళు ఆ నమ్మకం మా ఆయుర్వేద రహస్యాలు ఇప్పుడెవరికీ తెలియట్లేదు
అవ్ అప్పుడైతే వంటిల్లే పెద్ద హాస్పిటల్ లాగా పనిజేసేది మనం ఇప్పుడు ఎట్ల మ్యూజియం అనుకుంటున్నం గదా అందులో ఈ పాతకాలపు వైద్య చిట్ చిట్కాలని మళ్ళ మన ఊరోళ్ళకి గుడా ఏవో తెలిసిన రహస్యాలు ఆయుర్వేదయే ఉంటాయి గదా అవన్ని గుడా ఒక చార్ట్ మీద రాసి పెట్టినం అనుకో మంచిగుంటది. మళ్ళా ఇదీ వచ్చే తరం వాళ్ళకు గుడ బాగ ఉపయోగపడతది ఒక నిధిలాగ
నిజమేరా ఈ ఐడియా చాలా బాగుంది కేవలం వస్తువులే కాకుండా మన సంస్కృతి విజ్ఞానాన్ని కూడ మనం భద్రపర్చాలి పెళ్ళి కాకముందు మన ఇద్దరం కలిసి మన ఊరి కోసం ఇంత మంచి పని చేయబోతున్నామంటే నాకు చాలా గర్వంగ ఉందిర రేపు ఉదయాన్నే మనం ఫస్టూ ఎవరింటికి వెళ్దామనేది ఒక సారి మాట్లాడుకుందామా?
ఆ అవునవును మాట్లాడుకుందాం నేనైతే ఈ మన ఊరి చివరన ఉంటడు గదా చిన్నయ్య తాతా చిన్నయ్య తాత ఇంట్లో అయితే చాలా పాతకాలపు రాగి నాణాలు లు అలాగే ఆయన చిన్నప్పుడు వాడిన పాత తాళపత్ర గ్రంథాలాంటే ఉన్నాయని విన్నాను మొదట ఆయన దగ్గరకు వెళ్దాం ఆయన పాత ముచ్చట్లు కూడా బాగా చెప్తాడు
అవును ఆ చిన్నయ్య తాత దగ్గర చాలా కథలు ఉంటాయి నేను ఒక కొత్త నోట్బుక్ పెన్ కూడా తీసుకొని వస్తాను ఆయన చెప్పే ప్రతి పాత జ్ఞాపకాన్ని కథక మనం అందులో రాసుకుందాం ఈ రాత్రికి నేను మా ఇంట్లో ఉన్న ఆ పాత వస్తు వస్తువులన్నీ ఒక చోట సర్ది పెడతాను రేపు ఉదయం నువ్వు రాగానే అన్ని రెడీగా ఉంటాయి
అలాగేరా నేను కూడా మా ఇంట్లో తాతయ్య వాడ్ పాత వస్తువులు లైక్ ఈ ఫౌంటైన్ పెన్ అన్నా గడియారం అన్నా ఏవేవో ఉన్ ఉన్నాయి మా అమ్మ చెప్పింది అప్పట్లా అయ్యన్నీ వెతికి పట్టుకొస్తాను ఇద్దరం కలిసి మన ఊరి ప్రత పాత జ్ఞాపక కాల్లాన్నీ మళ్ళీ బ్రకిద్దాం
సరే రా ఇక ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రేపు ఉదయం కరెక్ట్ గా ఎడింటికి కల్లా నేను మీ ఇంటి దగ్గరకి వచ్చేస్తా
ఆ యాక్చువల్ గా మా అమ్మమ్మ ఒక అద్భుతమైన వస్తువు గురించి చెప్పింది అది వినగానే నాకైతే ఒళ్ళు గగ్గరు పొడిచింది
అవునా ఏంటిది అది అంతగా చెప్తున్నా నాకు తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది త్వరగా చెప్పు
మా అమ్మమ్మ వాళ్ళ పెళ్లినాటి కంచు గిన్నెలు ఉన్నాయంట అట్లనే తాటాకు గొడుగులు కూడా ఇప్పటి కి వాళ్ళ పాత సామాన్ల గదిలో భద్రంగా ఉన్నాయని చెప్తుంది అంటే అప్పట్లో ప్లాస్టిక్ గొడుగులు లేనప్పుడు తాటకులతోనే పెద్ద పెద్ద గొడుగులు తయారు చేసుకొని వాన కాలంలో వాడేవాళ్ళట
అబ్బా తాటకు గొడుగుల నేను కేవలం పుస్తకాల్లో చదవడం లేదు సినిమాలో చూడడం తప్ప నిజంగా ఎప్పుడు చూడలేదురా అది మొన్న మ్యూజియంలో ఉంటే ఈ తరం పిల్లలు ఆశ్చర్యపోవడం మాత్రం కన్ఫామ్
అవును అందుకే అమ్మమ్మని అడిగిన రేపు ఉదయం మరి అయటిని బయటికి తీస్తా అని సరే తీసుకోమని చెప్పింది. అట్లనే అప్పట్లో ఈ రాగి కంచు ఇత్తడి పాత్రలలో మాత్రమే వండేవారంట కదా వాటిలో వండిన అన్నము తింటే ఆరోగ్యానికి మంచిదట ఇప్పుడు వచ్చిన ఈ అల్యూమినియం ప్లాస్టిక్ వస్తువుల వల్లనే అందరికి రోగాలు వస్తున్నాయని చెప్తుంది మా అమ్మమ్మ
నిజంరా అప్పట్లో మధ్య చిలకడానికి పెద్ద కవ్వం వాడే వాళ్ళు ఆ కవ్వానికి తాడు కట్టి ఇద్దరు చురుకుతుంటే ఆ వచ్చే శబ్దం విండడానికి ఎంత బాగుండేదొ ఇప్పుడు మిక్సీలో వేసి ఒక్క సెకండ్ మజ్జిగ చేస్తున్నారు కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు రావట్లేదు
అవును అట్లనే మన తాతల కాలంలో పైసలు ఆనాలు దమ్మిడీలు ఉండేవి కదా వాటిని చారానా బేడా అనా అని పిలిచేవారంట పాత కాయిన్స్ కొన్ని మా తాతయ్య దగ్గర ఉన్నాయి. వాటిని కూడా మనం ఒక గాజు పెట్టలో పెట్టి ట్టి ప్రదర్శనలో ఉంచుదాం
అదే ఈ ఐడియా చాలా బాగుందిరా ఆ పాత నాన్నల కరక్షన్ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్ట ఇష్టంగా చూస్తారు. అలాగే అప్పట్లో బట్టలు ఉతుకడానికి సబ్బులు ఉండేవి కావు కదా వాళ్ళు కుంకుడుకాయ రసం లేదా ఇలా మట్టి ట్టి అవి వాడే వాళ్ళంట తల రుద్దుకోవడానికి కూడా షిక్కకాయ పొడి వాడే వాళ్ళంట ఇవన్నీ ప్రకృతికి హాని చేయకుండా ఉండే విధానాలు కదా
నిజమే అప్పట్లో పర్యావరణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో ప్లాస్టిక్ అనేదే లేదు మనం ఈ మ్యూజియం ద్వారా కేవలం వస్తువులనే కాకుండా ఆనాటి జీవన సూత్రాలను కూడా ప్రచారం చేయాలి పెళ్లియాకముందే సమాజానికి ఉ ఉపయోగపడే ఇంత మంచి బాధ్యత తను మన భుజాన వేసుకున్నందుకు నా మనసు సంతోషంతో నిండిపోయిందిరా
నాకు అలాగే ఉందిరా మనం చేసే ఈ చిన్న ప్రయత్నం రేపు మన ఊరిని ఒక మంచి గుర్ గుర్తింపు తెచ్చిపేడుతుంది సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళి మా తాతయ్య పాత పెట్టలో ఇంకేమైనా దొరు తయో ఏమో వెతికి చూస్తాను రేపు ఉదయం కరెక్ట్ గా ఎడింటి కాళ్ళ నేను మీ ఇంటికి వచ్చేస్తాను అన్ని రెడీగా ఉంచు మరి నువ్వు కూడా
ఆ సరే నేను కూడా మా ఇంట్లో వాళ్ళతో చెప్తాను. మా నాన్న కూడా ఈ మ్యూజియం విషయం చెప్త చెప్పినా ఆయనోడు చాలా సంతోషపడ్డారు పైగా ఇంకేదో వస్తువు కూడా ఇస్తా అన్నారు. సో నేను అన్ని కలెక్ట్ చేసుకొని రేపు రెడీ ఉంట ఓకేనా
హ్ ఓకే ర అన్ని తీసుకొని రా మీ నాన్న దగ్గర ఇంకా ఏమీ ఉన్నా కూడా అన్ని అడిగి మరీ తీసుకో కుండ పాత వస్తువులు అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఉంచు
ఆ నువ్వు కూడా అన్ని జాగ్రత్తగా సంచులో పెట్టుకొని తీసుకురా మరీ తీస్ వచ్చేటప్పు ఆడ ఇడ పడేసు కుంట రాకు
ఆ సరేరా నేను జాగ్రత్తగా తీసుకొని వస్తాను సరే నేను ఏడెంటి కల్ల వస్తా స్తను మరి మీ ఇంటికి